ఇంకా చదువుతున్నావా లేలెక్క పడుకుందావా నేను ఇంద అక్కటి నుంచి హిస్టరీ పెచు ప్రాక్టీస్ చేస్తున్నా అసలు గుర్తు గుర్తుండట్లేదు నువ్ ఆ మొఘల్ చక్రవర్తుల వారసుల క్రమం ఎలా గుర్తుపెట్టుకున్నావు కొంచెం చెప్పొచ్చుగా
లేదులే ఎప్పుడే పొలం దగ్గర ను ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా నేను ఒక చిన్న కోడ్ పెట్టుకున్నా అది నీకు వాట్సాప్ చేస్తా చూడు చాలా ఈజీగా గుర్తుంటది అదయితే నుే్వు అడిగిన పాలిటీ ఆర్టికల్స్ కూడా నోట్స్ రాసి ఉంచాను లేపు రేపు లైబ్రరీ దగ్గర వచ్చి తీసుకో
సరే అలాగే రేపు పొద్దున్నే ఎనిమిదింటికి అక్కడ ఉందాం ఆలస్యం చెయ్యకు ఈరోజు మా ఇంట్లో పెళ్ళి సంబంధం గురించి మళ్ళీ గొడవ మొదలైంది నాకు చాలా భయం ఇస్తుంది ఈ నోటిఫికేషన్ రాకపోతే నన్ను బలవంతంగా గురించి ఎలా ఉన్నారు అందుకే ఈసారి ఎలా అయినా కొట్టాలి
నువ్వేం భయపడకు ఇంకో ఆరునెల టైం అడవు ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది మనం పల్లెటూర్లో ఉన్నామని తక్కువ అంచనా వేస్తారు కానీ మనం కష్టం ఎప్పటికైనా గుర్తు గుర్తింపు తెస్తుంది రేపు వచ్చేటప్పుడు ఆ పాత క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురాం ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం
అలాగే చే తెస్తాను నువ్వు చెప్పిన ధైర్యం చాలు నాకు మళ్ళీ చదవాలడా చదవడానికి కరెంట్ అఫైర్స్ కోసం ఆ కొత్త మ్యాగజిన్ కొన్నావా మరి అందులో ఇంపార్టెంట్వన్నీ అండర్లైన్ చేసి ఉంచు
టమన్నా రాసిన ఆన్లైన్ లో గ్రాండెస్ట్ రిజల్ట్ చూసావా నానకు మ్యాచ్ లో మార్కులు బాగా తగ్గై టైమస్ చాల సార్పోవట్లేదు మీకు స్కోర్ ఎంత వచ్చింది ఆ రోజు నువ్ టైమ్ ఎట్లా మనేజ్స్త వు నాకు కూడా ఎప్పుడు కదా కొంచెం
చూశాను నాకు కూడా ఎకానమీలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి మనం రోజుకి కనీసం రెండు గంటలు ప్రాక్టీస్ చేయకపోతే స్పీడ్ రాదు రేపటి నుంచి మనం కంబైన్ స్టడీస్ చేద్దాం
సరే అలాగే చేద్దాం గాని సరే అలానే ఇద్దాం కాని ఈ మధ్య నోటిఫికేషన్ వార్తలు ఏమైనా విన్నావు నువ్వు న్యూస్లో పేపర్లో ఈయనెలక్కడ వస్తుందని వేశారు అది నిజమో కాదా అని టెన్షన్ ఒకసారి నోటిఫికేషన్ వస్తే ఇంట్లో వాళ్ళు కూడా పెళ్ళనే మాటేత్తారు ఇక
అవును వచ్చేనెల ఖచ్చితంగా వస్తుందని అందరు అంటున్నారు
ఏంటి మరి ఊర్లో లైబ్రరీలో కొత్త సెక్షన్ మార్చారు చూసావా అక్కడ ఇంగ్లీష్ పేపర్లు కూడా పెడుతున్నారంట రోజు వెళ్దామ మనం ఓ కబ్రరీ పెంచుకుంటే మనకి ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే
వెళ్దాం కానీ అక్కడ అబ్బాయిల గోళ చాలా ఎక్కువ ఉంటుందంట మనం ఉదయం ఎనిమిదింటికే వెళ్తే ప్రశాంతంగా చదువుకోవచ్చు నువ్వు వచ్చేటప్పుడు నీ దగ్గరు ఉన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పట్టుకొని రా
అలాగే తీసుకొస్తాను మరి మధ్యాహ్నం భోజనం అక్కడే తింమా ఇంటికి వెళ్ళలి రావాలంటే టైం వే అవుతుంది కదా బాక్సులు పట్టుకెళ్దాం ఈ ఎండలకి బయట తిరగడం కంటే అక్కడ కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది
సరే నేను మా అమ్మని అడిగి గి పులిహోర చేయమంటాను నువ్వు పెరుగు తీసుకోని రా అన్నట్టు డిజిటల్ నోట్స్ ఎలా రాయాలో నీకు తెలుసా మొత్తం పేపర్లు విడిపోతున్నాయి క్యాబ్ లో రాస్తే అవి సేవ్ అవుతాయి అంట కదా
మనకి ట్యాబ్లు ఎక్కడవి లే కాని ఫోన్లోనే సేవ్ చేసుకుందాం కాన్ వాలో చిన్న చిన్న మైండ్ మ్యాప్స్ లాంటివి ట్రై చేద్దాం అలా అయితే రివిజన్ అప్పుడు బొమ్మలు చూసి ఆ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు
మంచి ఐడియా ఇచ్చావు రేపు కాలీ టైమ్ లో అదే నేర్చుకుందాం
మ్మ్ మొన్న స్కూల్ ఫ్రెండ్ కి పెళ్ళికి వెళ్ళావా అక్కడ అందరు మనల్ని చూసి ఇంకా అవుతున్నారా అని అడుగుతున్నారు ఆ మాటలు వింటుంటే చదువు మీద ఉన్న శ్ర ద్ధ తగ్గుతుంది నాకైతే
వెళ్ళాను కానీ నేను ఎవరి మాటలు అసలు పట్టించుకోలేదు మనకి ఉద్యోగం వస్తే అడిగిన వాళ్ళే వచ్చి మనల్ని అభినందిస్తారు నువ్వు కూడా వాళ్ళ మాటలు అసలే ఏం పట్టించుకోవద్దు మీ బుక్స్ మీద ఫోకస్ పెట్టు
నిజమే లే మన విజయం మనల్నే పెట్ ఎక్కిరించే వాళ్ళకి సమాధనం కావాలి ల్ న్నట్టు అన్నట్టు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఆన్లైన్లో సెంటర్కి వెళ్దామా లాస్ట్ డేట్ దగ్గరకు వస్తుంది సర్వర్ డౌన్లోడ్ అవ్వకముందే కట్టేద్దాం
ఆ వెళ్దాం రేపు పొద్దున్నే వెళ్దాం ఆధార్ కార్డు మర్చిపోకుండా తీసుకురా. అక్కడ ఫోటోలు సంతకాలు కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఫీజ్ కటేసాక ఒక పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపిస్తుంది.
అవును అప్పుడే ఏడ్సాక అసలైన కౌండ మొద దలవుతుంది నువ్ హాల్ టికెట్ వచ్చే వరకి వేరే ఊరు ఎక్కడికి వెళ్ళవు కదా. మనం కలిసి లాస్ట్ మినిట్ రివిజన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్.
ఎక్కడికి వెళ్ళను నీతో పాటే ఉండి ప్రాక్టీస్ చేస్తా స్థను మనకో ఇగ ఒక అవకాశం చాలు విలు చాలా విలువైనది. జాగ్రత్తగా ఉందాం.
ఏంటో రోజంతా కూర్చొని అరవడం వల్ల నడుము నొప్పోపొస్తుంది నాకైతే నీరసంగా కూడా ఉంటుంది. మనం తినే ఫుడ్ మార్చాలేమో చూడు బయట జంక్ ఫుడ్ మానేసి ఇంట్లో భోజనమే టైంకి ఇద్దాం టైంకి తిందామ్ ఇగా
అవునే నేను కూడా అదే అనుకుంటున్నా. బాదం పప్పు నానబెట్టుకుందాం, పొద్దున్నే లేవగానే కాఫీ బదులు కొంచెం నిమ్మరసం తాగుదాం. మైండ్ రిఫ్రెష్గా ఉంటేనే కదా చదివింది బుర్రలోకి ఎక్కుతుంది.
సరే రేపటి నుండి స్నాక్స్కి పల్లీలు బెల్లం తిందాం. మరి నువు కూడా మధ్యాహ్నం ఎక్కువ నిద్రపోకుండా చూసుకో. ఆ టైంలోనే మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అప్పుడే ప్రాక్టీస్ చేద్దాం మనం.
అవును చాలా మంచి పాయింట్స్ చెప్పావు ఆ టై లో మొద్దు బారిపోకూడదు కదా నువ్వు రేపు వచ్చేటప్పుడు కొంచెం రాగి చావా పట్టుకొని వస్తావా. మనం హెల్తీగా ఉంటేనే కదా ఈ యుద్ధంలో గెలవగలం.
హ్మ్ ఏంటి హల్టికెట్ మీద ఫోటో క్లియర్ గా ఉందా అని సంతకం సరిగ్గా కనిపిస్తుందో లేదా ఒకసారి చెక్ చేసుకో మరి ఏదైనా తేడా ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేయించుకోవాలి కదా.
ఆహా నాది బాగానే ఉంది. నీది కూడా ఒకసారి చూడు గెస్టెడ్ ఆఫీసర్స్ సంతక ఏమైనా అవసరమా అవుతుందేమో కనుకో పరీక్షలో రోజు పరీక్షలో రోజు ఇబ్బంది పడకుండా ముందే రాడి చేయొచ్చు రెడీగా చూసుకుందాం
అవును రేపు కాలేజ్కి వెళ్ళి అటెస్ట్రేషన్ చేయించుకుందాం. ఒరిజినల్ ఐడి కార్డ్స్ కూడా ఒక సైట్ జీరాక్స్ చేయించి పెట్టుకుందాం. పెన్నులు కూడా ముందే కొని పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది.
సరే ఆ బ్లాక్ పాయింట్ పెన్నులు దగ్గర వాడాల్సింది నేను రేపు టౌన్ నుంచి వచ్చేటప్పుడు రెండు తీసుకొస్తాను. మన జాగ్రత్తలో మనం ఉంటే టెన్షన్ లేకుండా రాయొచ్చు
హ్మ్ ఈ మధ్య రాత్రి పూట వింత వింత కళలు వస్తున్నాయి ఎగ్జామ్ హాల్ కి వెళ్తే పెన్నులు పని జేయనట్టు హాల్ టికెట్ మర్చిపోయినట్లు నువ్వు గూడా ఇలాంటి స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా నిద్ర సరిగా పడుతుందా నీక అసలు పరీక్ష దగ్గర పడే కొద్దీ ఏదో తెలియని భయం వేస్తుంది నా కయితే
అవునే నాక్కూడా అలా ఉంది నిన్న రాత్రి పరీక్షలో క్వశ్చన్స్ క్వశ్చన్ పేప్ అంత ఖాళీగా ఉన్నట్టుగా కలొచ్చింది బహుస మనం ప్ర రోజంతా దాని గురించే ఆలోచిస్తున్నాం కదా కాబట్ ఇలా జరుగుతుందేమో పడుకునే ముందు ఒక పది నిమిష పాటలు విందాం అప్పుడు కొంచెం ప్ర శాంతంగా ఉంటుంది మనకే
నిజమే మైండ్ రిలాక్స్ గా ఉంటేనే చదివింది గుర్తుంటుంది అన్నట్టు ఎగ్జామ్ సెంటర్ మన ఉరికి చాలా దూర లో పడింది కదా మనం ఉదయాన్నే బస్కి వెళ్దామా లేక ముందు రోజు అక్కడ ఎవరింట్లో అయినా ఉందామా
బస్ కంటే ముందే వెళ్ళ అడగడం మంచిదని నా అభిప్రాయం ట్రాఫిక్ వల్ల లేట్ అయితే మనకి టెన్షన్ పెరిగిపోతుంది. అది ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ అయ్యేలా ఎఫెక్ట్ అవుతుందేమో, టైంలో టౌన్ లో మా బంధువులు ఇల్లు ఉంది. అ ఉందాం నువ్వేమంటావు మరి నీకు ఓకేనా
నాకు ఓకే అలాగే చేద్దాం. మరి ఎగ్జామ్కి తీసుకెళ్ళాల్సిన వస్తువులు లిస్ట్ రాసుకున్నావ నువ్వు. రెండు బ్లాక్ పెన్లు, హాల్ టికెట్, ఐడి కార్డు ఇంకేమైనా ఉండాలా గుర్తు చేయి. నీళ్ళ బాటిల్, చిన్న శానిటైజర్ కూడా వెంట ఉంచుకుంటే, మంచిది అనిపిస్తుంది.
అవును వాచ్ కూడా మర్చిపోకు టైమ్ మేనేజ్ చాలా ముఖ్యం కదా అనగవ మాత్ర మాత్రమే అలో చేస్తారు డిజిటవేర్ వద్దు
ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్ వచ్చేవారికి ఖాళీగా ఉంటామా. వేరే ప్రైవేట్ జాబ్స్ క ఏమన్నా ట్రై చేద్దామా లేక నెక్ట్ నోటిఫికేషన్ వెళదామా. ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉంటే, మళ్ళీ పెళ్లి సంబంధాలు చూస్తాం అంటారు.
లేదు లే కంప్యూటర్ కోర్స్ ఏదైనా నేర్చుకుందాం. ఎం ఎస్ ఆఫీస్ లాంటివి ఆ సర్టిఫికెట్ ఉంటే, రేపు గవర్నమెంట్ జాబ్లో కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఖాళీగా ఉంటే పిచ్చే ఆలోచనలు వస్తాయి. ఏదో ఒకటి నేర్చుకుందాం.
మంచి ఐడియా మనం ఊరి దగ్గర ఉన్న ఇన్స్టిట్యూట్ లో కనుకుందాం. మరి టైపింగ్ కూడా నేర్చుకుంటే, కోడ్ జాబ్స్ కి కూడా అప్లై చేయచ్చు. చూదాం నువ్వుగూడ వస్తే సో ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు బాగుంటుంది కూడా
అలాగే వెళ్దాం. టైపింగ్ వస్తే మనకి అదనపు బలం ఉంటుంది. వచ్చే వారం వెళ్ళి, ఫీజు వివరాలు కనుక్కొని వద్దాం మనం.
ఉ మన ఊరు స్కూల్ దగ్గర కోచింగ్ ఇస్తున్నరట విన్నావ మరి. రిటైర్డ్ టీచర్స్ ఫ్రీగా క్లాసులు చెప్ చెతారట వెళ్దాం మనం కూడా డౌట్స్ అడగడానికి బాగుంటుంది. అని ఊర్లో అందరు అంటున్నారు.
ఆ విన్నాను కానీ మనకి సెల్ఫ్ స్టడీనే సెల్ఫ్ స్టడీ సెంటర్ ఉంటుంది కదా. అక్కడికే వెళ్తే మాటలతోనే టైం అంతా అయిపోతుంది. మనం ఇంట్లోనే ఉండి, ప్రాక్టీస్ పేపర్స్ చూద్దాం అదే బెటర్.
నిజమే అక్కడికి వెళ్తే అందరూ పెళ్లి ముచ్చట్లు ఇస్తారు. చదువు పక్కన పెట్టి ఈ గొడవలు ఎక్కువ గా అవుతాయి. సరే మరి నీ దగ్గర పాత ఎకానమీ నోట్స్ ఉందా?
గా మారింది నేను కొత్త బడ్జెట్ వివరాలు రాసాను. అవి నీకు ఇస్తాను. రేపు లైబ్రరీకి వచ్చినప్పుడు గుర్తు చెయి బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వస్తాను.
అన్నట్టు నీ ఫోన్ ఛార్జింగ్ ఉందఆ క్లాసులో వింటున్నావ. అసలు నా ఫోన్ త్వరగా హీట్ అవుతుంది. వీడియోలు కూడా సరిగ్గా చూడలేకపోతున్నా.
అది నాది కూడ అంతే అందుకే పవర్ బ్యాంక్ వాడుతున్నా ఎక్కువసేపు స్క్రీన్ చూడకుండ నోట్స్ రాసుకో కళ్ళకి కొంచెం రెస్ట్ ఇస్తేనే, మనం ఎక్కువసేపు చదవగలం కదా.
అలాగే చేస్తాను. మరి రేపు ఉదయం టిఫిన్ ఏం తెస్తావు? నేను ఉప్మా తెస్తాను. ఇద్దరం కలిసి తిందాం. నువ్వు కొంచెం ఆవకాయ పట్టుకురావ. బాగుంటుంది.
సరే సరే తెస్తాను నేను చపాతి చేయిస్తాను తినేసి వెంటనే చదువు మొదలు పెడదాం. టైం వేస్ట్ వద్దు
ఫోన్ పెడుతున్న రేపు కలుద్దాం జాగ్రత్త
ఆ సరేనే మరి
ఆ రేపు లై రేపులై లైబ్రరీ దగ్గర మాట్లాడుకుందాం మల్ ఏమైన ఉంటే
కుందాము ఒకే
ఉంటా అ మ మార్నింగ్ వచ్చేటప్పుడు కాల్ చే
ఆ చేస్తాను తప్పకుండ చేస్తా బాయ్